హలో
నా నమస్కారం అండి
ఆ నమస్కారం అండి
అండి ఇప్పుడు ఈ సో ఇది ఇప్పుడు పొలిటికల్స్ ఉన్నారు కా అండి అంటే
ఆ
రాజకీయలు ఉన్నారు కా అండి
ఆ ఉన్నార్ అండి
వాళ్ళు ఇది వీళ్ళు ఉంటారు కండి ఫార్మర్స్ ని వాళ్ళు ఆదుకుంటార్రా ఆదుకోట్లేదా అండి
ఆదుకుంటున్నారు కదండి వరదలు వచ్చినప్పుడు
ఓకే అండి అది వద్దులే గాని మీకు ఎండాకాలం అంటే ఇష్టమా అండి వా వానకాలం అంటే ఇష్టం అండి
నాకు వానా కాలం అంటే ఇష్టం అండి
ఎందుకండి వానాకాలం మీకు ఇష్టమా అండి
వర్షాలు పడతాయండి చల్లగా ఉంటుందండి
కానీ అదే సిటీలో అయితే ఫ్ల ఫ్లడ్స్ వచ్చి ఇంకా అంత నాశనం అయితదిగాండి.
సిటీలా అంటే
పల్లెటూరులో కూడా బాగా వచ్చి మంచి వర్షాలు వచ్చి మొత్తం నాశనం అయిపొయోదండి. అదే మీకు వర్షాకాలమే ఎందుకు ఇష్టం అండి. వ్మ్ మీ అభిప్రాయం చెప్పరా అండి ఏమైనా
వర్షకాలం అయితే చెట్లకు నీళ్ళు పోయ అక్కర్లేదు అండి
కానీ అదే అండి ఫ్ల ఫ్లడ్స్ వస్తాయి కాండి ఓవర్గావర్ వర్షాలు వస్తాయి అప్పుడేట్లా అండి మరి
ఫ్లడ్స్ అంతగా ఏం రావండి
ఎందుకు రావండి ఇప్పుడు చాలా మొన్నటి దాకా చాలా చూసాంగా అండి విలేజెస్ లలో సిటీస్ లలో రీసెంట్ గా మొం ముంబై లో కూడా పెద్ద ఫ్ల ఫ్లట్స్ వచ్చిందండి
అది బ్రిడ్జనిట్లా నిండిపోయి వచ్చినట్టుంది
అస ఓకే అండి మీయ మీయ మీయ అభిప్రాయం అయితే వర్షాకాలం అంటే ఇష్టమాండి.
ఆ అవునండి
ఇంకా సలిక అది ఎండకాలం ఎందుకు ఇష్టం లేదండి
ఎండాకాలం ఏముందండి వేడిగా ఉంటది
అంతేనండి వేడిగా ఒక్కటే ఉంటదండి ఇగ ఏమి
ఆ
మీకు ఎప్పుడైన ఏ మీ ఏమన్నా వర్క్ చేస్తున్న హాలిడేస్ వస్తాయి కాలేజ్ లో ఉన్న హాలిడేస్ వస్తాయి. మన ఇంటికి వెళ్తాము సంతోషంగా అందరూ ఇంటికోస్తారు. మన రిలేటివ్స్ అందరు కలుస్తారు. ఆ చాలా ఉంటది కండి హ్యాపీగా ఉంటది కండి ఎండాకాలం అవునా
ఉంటదండి
కానీ మరి అదే మీకు వార్షాకాలమే అని ఎందుకని ఇట్లా
అదేమండి వర్షాకాలం అయితే నీళ్లు పడతాయని
ఎండాకాలం అయితే మంచిగా అంత మన ఫ్యామిలీ వాళ్ళ అందరూ ఒక ప అక్కడ నుండి ఒక్కాడే తింటారు ఒక్కడే ఉంటారు రిలేటివ్స్ కూడా ఇంటికి వస్తారు మంచిగా పెళ్ళిళ్లు అయితయి హాలిడీస్ వస్తాయి. ఒక హ్యాపీగా ఉంటది కండి ఎండాకాలం అనేది కూడా
ఉంటదండి కానీ ఎండలకి గట్టిగా ఎస్తాయి కాదండి
అంటే ఎండలు గ గట్టిగా అంటంటే ఎక్కువ కొడతాయ అండి
ఆ అవునండి
ఆ అందుకని మీకు వర్షాకాలం అంటే ఇష్టం ఎండాకాలం ఇష్టం ఉండదు
ఆ అవునండి
సలికాలం ఎందుకండి
చలికాలం కూడా ఇష్టం లేదు చలికాలం చల్లగా ఉంటంది కదండి
అచ్చ ఇంకా ఇంకేమైనా చెప్తారా అండి
ఓ
ఏమైనా మీకి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయాండి.
ఏముంటాయండి
చెప్పండి అండి మీ మనసుకి చెప్పింది చెప్పండి అండి
ఏం చేస్తున్నారండి ఇప్పుడు
అట్లా అవి పర్సనల్ వి ఎవరికి ఏం చెప్పామండి మేమైతే
ఆ ఓకే
హాస్టల్ల్లో అండి హాస్టల్లో స్టూడెంట్స్ ఎలా ఉంటే మంచిదండి
హాస్టల్ లో స్టూడెంట్స్ అంటే ఇంటి నుంచి దూరంగా ఉండారు కాబట్టి డైలీ తినాలండి ఫస్ట్ మంచిగా
ఆ ఇంకా అండి తినలీ
మంచిగ తినాలి చదువుకోవాలండి ఫస్ట్
ఆ ఇంకంతేనాండి
అంతే అండి
ఇంకా మరి ఆడుకోవటాలు గిట్లా ఫిజికల్ గేమ్స్ ఉండాలిగా అండి ఫిజికల్ జిమ్ ఉండాలి ఫిజికల్ గేమ్స్ ఆడాలి చదువుకోవాలి మార్నింగే లే లే లేవాలి లేచి
ఆ అవునండి నైట్ కూడా తొందరగా పడుకోవాలి
అవునండి కానీ ఇప్పుడున్న జ జనరేషన్ పిల్లగాళ్ళు నైట్ లేట్గా పడుకుంటారు కదండి ఆ
ఆ అవునండి గేమ్స్ ఆడుతున్నారండి ఫస్
ఎందుక మరీ ఈ ప్రపంచంలో గేమ్స్ కి బాగా ఎడిక్ట్ అయ్యారుకండి
అవునండి గేమ్స్ మాత్రం బాగా ఆడుతున్నారు
అసలుకి యు అంటే మన మన లాంటి యూత్ కూడా బాగా ఆడతారు కదండి గ్ గేమ్స్
ఆ అవునుడి చాలా మంది ఆడుతారు
చాలంటే ఏం చేయ్యాలండి యూత్ గేమ్స్ తగ్గించి దాని బ దాని ప్లేస్ లో ఏఐ ని ఎలా ఇంప్రూవ్ చేయాలీ కోడింగ్ టైప్ అట్ల ఏఐ ని పెట్టాలంటే ఎలాంటి ఇంప్లిూవ్మెంట్ చేస్తే బాగుంటదండి
ఇప్పుడు కోడింగ్ లాంటి గేమ్స్ పెట్టాలండి
కానీ కోడింగ్ లంసి గేమ్స్ మనకి అలాంటి అలవాటు ఉండవుక అండి మనకి ఎలాంటి బాగా ఎక్కువ ఆడతారంటే ఫ్రీ ఫైరు పబ్జి బాగా ఆడుతారండి ని నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అంటే ఇదే అండి ఇప్పస్ట్ స్ూ స్టూడెంట్స్ అయినా ఇప్పు నైట్లు నైట్లు దాకా ఫ్రీ ఫైర్ పబ్జి అన్నీ ఆడుతా ఉంటరండి
అవునండి
అలా ఆడితే ఏమొస్తదండి
ఏమొ అండి నేను ఎప్పుడు ఆడలేదు అలా
అచ్చో అవునా అండి
కానీ స్టూడెంట్స్ మాత్రం బాగా ఆడుతారండి ఆడుతూనే ఉంటారు
హే ఆడుకోవాలి కని పాపం లిమిట్ గ ఆడుకోవాలి కదా
నైట్ అంతా ఆడుతారు ఆ అవునండి
అలా ఆడితే ఒక స్లీప్ ఉండదు ఏం ఉండదు
ఆ మార్నింగ్ లేసుకొండి కాలేజ్కి వెళ్ళారు
అదే కాని నైట్ దాకాడి పొద్దున్నే లేటుగా లేవడం
ఆ ఆవునండి
అంత కెరియర్ మొత్తం వేస్టే కదా అండి.
ఆ అవునండి ఎగ్జామ్స్ టైమ్ లో కూడా అలాగే ఆడు తరండి ఆ
మరి ఎలా అండి ఇలా అయితే అంటే స్టూడెంట్స్ ఎలా బా ఎలా మం బాగుపడతారండి కా మంచిగా ఉంటే
వాళ్ళు చదవాలండి ఫస్ట్ కోడింగ్ లో వస్తే అప్పుడు కోడింగ్ కోడింగ్ నేర్చుకుంటాము అని వాళ్ళకి ఆనిపించాలండి వాళ్ళే మారాలి మనం చెప్తే మారరు వాళ్ళు
సంక్షి గేమ్స్ వల్ల సగం సొసైటీ నా నాశనము అయ్యింది. అంటారండి అది నిజమేనండి
అవునండి. నిజమే అండి అది
అలా గేమ్ ఎడిక్షన్ తగ్గాలంటే ఏం చెయాలండి
ఫస్ట్ మొబైల్స్ ఈ వాన్నీ ఆపేయా లాండి ఈ ప్రొడక్షన్ కరెక్ట్గా ఇప్పుడు ఇప్పుడున్న మొబైల్స్ అందరికి సరిపోతాయి ఆ ఇప్పుడున్న మొబైల్స్ అందారికి సరిపోతయి అయినా మళ్ళీ కొత్తవి తయారు చేస్తున్నారు కదండి
అంటే మో మొబైల్ చూస్తా ఉంటే గేమ్స్ కూడా ఎడిక్షన్ కూడా ఎక్కువవుతుందండి
ఆ
నేను ఎలా అనుకుంటున్నాను అంటే మొబైల్ ఇప్పుడు ఉన్నాయి. చాలండి ప్రస్తుతానికి
ఆ అవును
స్టూడెంట్స్ ఏందాంటే కొంచెం తగ్గించాలండి ఫోన్ యూజ్ చేయడం బయట ఫీ ఫిజికల్ గేమ్స్ గిట్ల ఫిజికల్గా చదువుకోవాటలు ఏట్లా లైబ్రరీకి వెళ్ళడం ఏదో ఫ్రెండ్స్ తో మాట్లాడటం అలా ఉంటే కొంచెం గేమ్ ఎడిక్షన్ కొంచెం తగ్గిద్దని నా అభిప్రాయం అండి మీ మీరేమంటారండి
కానీ ఫ్రెండ్స్నీ కలవంగానే గేమ్ ఆడుతా అంటారు కదండి.
అదే అండి ఒకలు ఫిజికల్ గేమ్స్ అండి అందరు కలిసి ఫిజికల్ గేమ్స్ అయినా ట్రిప్స్ కు అయినా ఎటు డేల్తే కొంచెం ఎందుకు ఆడ్రండి ఇప్పుడు ఫిజికల్ క్రికెట్ ఉంది మన ఇండియా మొన్న రీసెంట్ గా త్రీ టైమ్స్ ఏవాలు ఓడిపోలేదాండి ఇంగ్లండ్ సిరిస్ కూడా ఓడిపోయింది ఏం అట్ల ఫిజికల్ వాలీబాల్ క్రికెట్ ఏదో ఒకటి ఆలా ఆడితే హెల్త్ కూడా మంచిగా ఉంటది బాడీ సర్కులేట్ అవుతుంది మంచిగా హార్మోన్స్ అన్ని అంది బాడీ మొత్తం సర్కులేట్ మంచిది కదండి అదే రుమ్లో కూర్చుని గేమ్ ఆడితే ఎలా అండి
అది కాలేజ్ వోళ్ళు చెప్పాలండి ప్లే ప్లేయింగ్
కాలెజ్ వొళ్ళు చెప్తతారు అంటే కా అంటే అది మనకు ఉండాలి. కదండి వాళ్ళకి చెప్పితే వాళ్ళు గ్రౌండ్స్ ఇస్తారు. బాల్ చూస్తారు అన్ని ప్రొవైడ్ చేస్తారు మనం ఈ రూమ్ లో కూర్చొని ఇలా ఉంటే ఎలా అంది ఆడితే గేమ్ ఆడతారండి లే లేకపోతే సోషల్ మీడియా చూస్తా ఉంట రండి బాగా నే అబ్జర్వ్ చేసింది నేను అబ్జర్వ్ చేసిందింటే ఇదే అండి ఆడితే గేమ్స్ ఆడతాను లేకపోతే షో సో ఈ మేడం బాగా చూస్తుందండి ఇలా తగ్గియాలంటే ఎలాంటి స్టూడెంట్స్ ఎలా ఉంటే మంచిదండి దలాంటి తగ్గించి
సోషల్ మీడియా మానేయాలండి ఫస్ట్ అవన్నీ తీసేయాలి
తీసేసి కెరీర్ గురించి కొంచెమేనా
ఆ అంతే అండి ఆ సోషల్ మీడియా వల్లె చాలా పాడైపోయింది
అచ్చా అవునా అండి అహా ఇంకేమైన అడుగుతరా అండి నన్ను
ఇంకేం ఉందండి మీ మీకే అనిపిస్తుందండి దేని వల్ల పాడైపోయింది అనిపిస్తుంద
నాకు అంతే అండి గేమ్స్ ఈ ఫోన్ వల్లే సగం ఈ సోషల్ మీడియా వల్ల సగం ఖరాబ్ అయితున్నారండి స్టూడెంట్స్ అంతా ఫోకస్ చేయలేకపోతారండి ఎడ్యుకేషన్ మీద కెరీర్ మీద చాలా కష్టంగా ఉందండి ఇప్పుడు ఉన్న జనరేషన్ అయితే చాలా ప్రాబ్లమ్స్ పె ఫేస్ చేయాల్సి వస్తుంది అండి ఫ్యూచర్ లో
అవునండి
ఇట్లాండి అంటే మీకు కోపం వస్తదా అండి అ పైనింగ్ కొట్టేశాడ్ రా
మాకెందుకు వస్తుందండి
అంటే కోపం ఎందుకు రాదండి ప్రతి ఒక్క మ మనిషికి వస్తుంది కదండి అంటే ఎలాంటి విషయాలలో వస్తుందండి మీకు కోపం
మన తప్పు లేకుండా అన్నప్పుడు వస్తుందండి
అహ అట్లా అండి కోపం అనేది చాలా తక్కువ ఉంటే మంచిదని అంత రండి అవునా అండి ఆ ఏ కోపాలు వల్ల చాలా బంధాలు వె విడిపోతాయి కొ కోలిపోతాయి అంటారు అది నిజమేనండి
అవునండి నిజం అండి
ఛ మీకు అలాంటి ఏవైన బంధాలు కో వల్ల ఏదైన విడిపోయా అండి ఒకా
మేమా
అండి మీకు అండి ఇప్పుడు మీ ఒ క్కరు ఒక రూమ్ లో ఉండారంపి ఒకా ఒక ఎవరో ఒక వర్కర్స్ వచ్చారు వచ్చి ఫ్యాన్ బ బ బాన్ చేశారు మీకు కోపం వస్తదా రాదా అండి
వచ్చిద్దండి
ఎందుకు వచ్చిందండి పాపం వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారండి మీకు కోపం ఎందుకు వచ్చుందండి వాళ్ళ ఫాన్ బంద్ చేకుిన కోవెంత గాట్లురు
చేసుకున్న రిలయన్స్ మళ్ళ ఆన్ చేయరు కదా వాళ్ళు
అంటే మీరు చెప్తే ఆన్ చేస్తారు కదండి. పాపం వాళ్ళ పని వాళ్ళు ఏదో వర్కర్స్ వాళ్ళేదో ఊర్చుకొని పోయి వెళ్తారండి. పాపం వాళ్ళు వాళ్ళ మీద కోపం ఎందుకండి సన్ని
అంతే గదా మన ఫ్యాన్ వేయ
ఫ్యాన్ వెయ్యకుండా వెళ్లిన వాళ్ళకి చెప్ప ఆ ఎస్తారు కదాండి మళ్ళీ ఫ్యాన్ వెయ్యండి
ఏ నాదగ్గర యేన అ
మీకు ఇలాంటివి బాగా అంటే మీరు బాగా కోపంగా ఉంటారు అనుకుంట గదండీ మీ అంటే మీ ఆయమ్మల లేదా మీద మీ వర్కర్స్ మీద
ఆళ్ళా ఏం లేదండి మావోల్లు ఫ్యాన్లు ఎసి వెళ్తారు కట్టేస్తే
అవునా అండి
దేన్
కానీ మాకాడ అయితే సావిత్రి అని ఒక ఆమె ఉంటది. ఆమె అయితే ఊకె ఫ్యాన్ బంజేసి పోతది. ఎన్నిసార్లు చెప్పిన గానీ మాట కానీ ఇగ మనం ఇగ పెద్ద వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇయ్యాలి కాబట్టి ఇగ మనం ఏమో మళ్ళీ మనమే లేసి ఫ్యాన్ ఎసుకొని వెళ్తామండి